ఆ
ఆ పిన్ని
చెప్పు ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వాస్తవ ఇప్పుడు దాటుడికేనా
రతిరి కంటే ఇది క్లిప్స్ తీప్పించేది ఉంద అని చెప్పిన కదా
అదే అదేలే తర్వాత ఇగ ఇక డాటోడ్ అయితే మనకు ఇక డైరెక్ట్ బతుకమ్మ ఫెస్టివల్ ఇక
ఆ ఇది డేట్ ఏమైనా తెలుసా పిన్ని
ఇప్పుడు జూన్ లో మనకు ఎండింగ్ అనుకుంటద ఏమో జూన్ జులై అంతే
జులై ఎయిటీన్ ట్వంట ఆటా
ఆ అదే జూన్ లో జూలై ఆ జులై అంతే ఇగా ఒక వన్ మంత అండ్ఫ్ అనుకోరాదు
పంతొమ్మిది ఇరవై ఇవే వస్తున్నాయి
అంతే అప్పుడు వర్షాలు ఫుల్లు కురుస్తుంది వర్షం ఎట్లా వస్తుంది అప్పుడు
ఆ ఎప్పుడైనా ఒక్క రోజు కూడా పని ఉండదు దాటుడు పండగ రోజు
ఈ సంవత్సరం అంత వరకు వర్షం లేదని అంటున్నరు మరి ఎట్ల ఎట్లు ఉంటదో ఈ టైం దాగా వర్షం పడట్లేదు అస సలే
మరి పత్తి గింజలెట్లా
ఏమో మరి ఈ సంవత్సరం ఎట్లా పండుతదో ఏందో మీ నానా ఇక అందరు బాగానే కౌల్ చేస్తాండ్రు ఇక పండుతదో ఆగమవుతదో మరి ఎట్ట అయితదో
ఆ
హ్మ్ ఇగ వర్షం రాకుంటే నీళ్ళ ఎట్లా బావులల్లా
తడపాలిగా ఉ మోటర్లతోనే
బావులు ఉండాలి కదా నీళ్ళు
కని ఆ అదే సరిపోతయా అవి
కాల్వ నీల్లో ఇగ పంపి ఏమంటరు కాల్వనీళ్లు వస్తేనే కదా కానీ ఎ ఏం చేస్తారో
ఆ ఎక్కడ ఉన్నావు పిన్ని
ఇంటికాడే
ఓహో వెనకాలేదో మీరు రేకులేసి ఏదో కడుతున్నారు అయిపోయిందా అది
ఆ అయిపోయింది కదా. నువ్వు చూసినవా అది న్నప్పుడు నువ్వున్నావా
జే వచ్చిన్ నేను
ఆ నువ్వు కనపడలే మాకు చెప్పాలే
అంటే ఇక ఎవరు లేరు ఇక లేట్ అయితుందని లేట్ అయితుందని వెళ్ళిపోయినాయి గదా
ఇన్ని రోజులు ఉన్నావు పోయేటప్పుడె ఎవ్వరికి చెప్పకుండా పోతరు మీరు వచ్చేటప్పుడు కూడా ఎవ్వరికి చెప్పకుండా వస్తరు వచ్చినప్పుడు చూసి మేమే మాట్లాడాలె
వెళ్లేటప్పుడు అంటే వెళ్ళేటప్పుడు అంటే ఇక అర్జెంట్ ఇక స్పీడ్గా వెళ్ళిపోతాం. పెయిన్ వస్తుందని ఇగ మాట్లాడుకుండా మీతో
నవీన్ ఎక్కడున్ టాండు ఏం చేస్తున్నాడు అతను
ఏ మంగు బాబాయ్ వాళ్ళ కొడుకా
ఆ
ఆ అదేను ఇక్కడ హన్మకొండలుంటుండట
అసలు ఏం చేస్తాండని
ఇప్పుడు ఇంటర్ అయిపోయింది ఏదో ఆ ఇంటి తీసి జైమిన్స్ అడ్వాన్స్ రాయడానికి ప్రిపేర్ అయితుందట
మ్
ఉమ్
ఆయన మనకు మన దుర్ ర్గమ్మ పండుగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిండు
ఆ ఇగ హిందుగాడు ఎట్లాగో పనిలేదు ఇగ ఏం చేస్తాడేమో అటే ఉండిపోయిండో మరి
మ్ వాళ్ళన్న ఈడ్నే ఉన్నాడు గదా
ఆ ఇంటికే వచ్చిండు మొన్న మొన్న
మ్ నవీనా
ట్రైన్ ట్రైన్
ఆ
నిర్మన దుర్గమ్మ పండగక్కు రాలే మల్ల
మ్మ్మ్
ముందు రోజే ఎళ్ళిపోయినా
అవును
ఉం ఎట్ల చేసిర్రో ఏందో అసలు
అసలు మస్తు చేసిండ్రు తెలుసా ఈ సంవత్సరం
ఉందాం అనుకుంటే నాకిటు ఎగ్జామ్స్ ఐపోయినాయ్ మిస్ అయినా నేను
నైటే మంచిగ పోయినాయి బోనాలు మనది
హుమ్ చాలా మంది వస్తారు ఇప్పుడు ఐదో సంవత్సరం గదా
ఆ
చాలా మంది వస్తారు యాట గొడ్తరు
నువ్వే చూడలే ఆ ఎంజాయ్మెంట్స్ అంతా నువ్ జూడ్ లే
ఫస్ట్ సెకండ్ తార్డ్ మూడు చూసా నేను కానీ ఫిఫ్త్ ఇంకా బాగా చేస్తారు కాని నేను లేను ఇప్పుడు మళ్ళా తర్వాత తర్వాత ఎప్పుడు పిన్ని
ఇగ దాని తర్వాత మన ఇష్టం త్రీ ఇయర్స్ కైనా చేస్ కోచు ఫైస్
ము ఏమన్నారు మరి మన ఓళ్ళు త్రీ ఇయర్స్ సన్నరా
ఇప్పుడు డిసైడ్ జెస్ జెయలే గదా ఏ వన్ వన్ ఇయర్ అయి తర్వాతనే హహ్ ఆ ఎంతలో వస్తాంది ఇవ్వన్ని దిగా
సిం బ్లు చస్
ఇంకో సెవెన్ మంత్స్ అయితే కతమ్ సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే హమ్
ఒకే
గాని పెద్ద ఖర్చు మనకు బాపురే
ఆ చాలా ఖర్చు వస్తది చాలా మంది వస్తరు గదా చుట్టాలు హమ్
ఇ మన మన దగ్గర ఉండేట టె ఎక్కడుండదు
ఆ మనం చేసినంత ఉపా ఎవరు చెయ్యరు
ఆ అస్సలు ఎక్కడ చూసినా కూడా ఉండదు అంత ఎంజాయ్మెంట్స్
సరే నేను
ఏ మన దగ్గర ఏ పండగైనా ఉండని
మనోళ ఇంకా బాక్సులు తెస్తరు డీజే బాక్స్లూ తెస్తరు డ్యాన్ చూపిస్
ఇగ హోలీ పండగ అయినా ఉండని బతుకమ అయినా ఉండని మ బంగారు ద మాత అయినా ఉండాలి ఏదైనా ఇగ
ఆ
మన దగ్గర జరుపుకున్నట్టు ఎక్కడ జరుపుకోరు
హమ్ ఇల్లు కొట్టదా మరి మీరు
కట్టాలి కదా ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు గదా భూమి కొన్నాం కదా
ఎక్కడా
మన అత్తమ్మకు ఐదు లక్షలు కట్నం కింద ఒక ఎకరం రాపిస్తే దాన్ని మేము కొన్నాం కదా రిటర్న్ ఎకరం భూమి కట్నం కింద రాపిచిండ్రు
పైసలిచ్చి పైసలు ఇచ్చి మీరు కొనుక్కున్నరు మళ్ళా
టను మేం పైసలిచ్చి మేము కొన్నాం ఎంత పా ఐదు లక్షలు అయితే మేము పద్నాలుగు లక్షలు పెట్టి కొన్నాం
అప్పుడు ఐదు లక్షల
ఆ
ఇప్పుడుంద పదినాాలుగు లక్షలు
ఆ
ఆహా మొత్తం క్లియరా ఇప్పుడు
క్లియర్ ఇప్పుడు అయింది
ఉహ ఇప్పుడు వాళ్ళ కట్నం ఇచ్చేది ఇంకేం లేదు
ఏం లేదు వాళ్ళ పిల్లలకి కూడా ఇచ్చేసినావి ఇచ్చే అన్ని
ఓ
ఉ వాళ్ళ కొడుకికి చేన్ ఇప్పిచ్చినా వాళ్ళ బిడ్డది చెవులు కుట్టించినా మేము ఇచ్చే బాధ్యతలు అన్నిీ తీర్చిన వాళ్ళకి ఇక మా మా మీద ఆశలు ఏమి లేదు ఇక వాళ్ళకి అయినా వాళ్ళకి ఎంత సరిపోవట్లేదు ఆ ఇంకా ఆశనే అది కొనుక్కని రిస్ చేసే బదులు ఇట్లుంటేనే మంచిగున్నది
ఎసుకంటే ఇప్పుడు మీకే ఒక ఆరు ఏడు ఉన్నాయి
అంటే బాబాయ ఏమంటాండ అంటే ఇప్పుడు సంవత్సరానికి మనం ఇది ఒక లక్ష కడితే దానికి సంవత్సరానికి రెండు లక్షలు కట్టాలి మళ్ళా అది దాన్ని నడిపియాలి పెద్ద రిస్క్ అని అంటాండు
ఆఓ
అవును కదా మరి
దానికి రెండు లక్షలు కట్టాలంటే ఏ విధం గా అంటున్నావ్
మనం ఇప్పుడు ట్రాక్టరు మొత్తం ఒకేసారి నెట్ పేమెంట్ తో తీసుకురాలేం కదా
ఆహ
ఆ అది ఈఎంఐ కింద అది ఇది మొత్తం ఎక్కువ అవుతాయి డబ్బులు కిస్తీలు ఉంటాయి కదా మరి దానికి డబ్బులు ఉండాలి కదా ఈ ఒక రెండున్నర లక్ష బాకీ ఉన్నాం మేము ఆ అప్పు అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడి డబ్బులు కొంచెం ఒక ఐదు ఆరు ఏడు లక్షలు ఏడు ఎనిమిది లక్షలు హ చేతుల బతు కొనే తర్వాత ఇల్లు కట్టిదాం
హా అదే ప్లేస్ ల న్నా అదే ప్లేస్ న్నా
ఇ ఇల్లు ఉస్తాం మీ దగ్గర మీ ఇంటి ముందు
ఆహా ఓ నాలుగు రూమ్లు కట్టిస్తార
ఆ
హ్మ్ పైన కూడా కొట్టటి ఇంకా నాాలుగు రూంలు
ఈ హ హ హ సప్రేట్ సపరేట్ కట్టిందం ఆ ప్లేస్ లో గడ్డివాము ఉన్న చోట ఆ ప్లేస్ లో పెద్దోడికి ఇగ మేము ఉన్న దగ్గర ప్లేస్ లో చిన్నడోకి అట్లా
అ రెండు రెండు లేకపోతే నాలుగు నాలుగు అ
చూద్దాం ఆ టైమ్ లో ఎట్లుంటదో
ఓహో
ఆ ముందైతే మా బాధ్యత్ త ఒక ఇల్లు కట్టియాలి కదా ఇగ ఫ్యూచర్ ప్లాన్ వాళ్ళ ఇష్ట ఇచ్చ మనం ఏం చేద్దాం
అవును
ఉ ఓకే పవన్ మంచిగా చదువు మంచి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాయి
ఆ
ఆ టైం ఉంటే కొంచెం సేపు పడుకో
ఉ ఇప్పుడు కోసేపు బాడుకోవాలి బెందేవు
ఆ పడుకో పడుకో
కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేయాలి
ఆ ఓకే
ఆ సరే
సరే బాయ్
ఆ
చాలే చాల